ఎలా ఉన్నార్ రు స్
హలో
ఎలా ఉన్నారు.
మంచిగా ఉన్నా.
ఏం చేస్తున్నారు?
ఏం లేదు వుత్తిగానే కూర్చున్నా. నువ్వు?
హాయ్! సేమ్ నేను కూడా, అయంద తినడం?
ఆ ఐంది. నీకుయిందా?
ఊమ్. ఏం స్పెషల్?
ఫిష్.
ఉహు
ఇకు అయ్యిందా తిందాం నా
అయింది ఓహోహో
చి నీ స్పెషల్ ఏంటి
చికెన్
ఓ నాకు పిలవలే
రామరి
ఎప్పుడు పిలుస్తున్నావా
ఇంకా చెప్పు
ఏం చెప్పాలి లేదు హాలిడేస్ ఉంది ఇప్పుడు
ఎక్సమయిందా
ఆ అయింది
ఇప్పుడు ఏ
ఇ సాయిండియా
ఏం సెకండ్ ఇయర్
ఇంటెర్ సెకండ్ ఇయర్
ఆహా ఏ గ్రూప్ తీసుకున్నావా
సి సి
ఉహు
నువ్
నేను ఇంటర్లో బై పి సి తీసుకున్నా
ఇంటర్ లో
ఉమ్
ఇంటర్లో బైపిసి తీసుకున్నావా
ఉం
ఓకే
డిగ్రీలో బిజెడసి
అచ్చా
ఉం
నిగోల్ ఎం టి
ఏం లే అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో
ఏం చెత్తాలేదు మమ్మీ ఫోన్ చూ చూస్తున్న హలో అక్కా
అయంద అయంద తినడా మందరి కేం తినోడమా ఇంద ఇంట్లో అందరికి
అయింది దొరికింది
మీ హాలిడేస్ ఎప్పుడు దాకా ఉన్నయి
తెల్వదు నాకు
ఎక్కడైనా వెళ్లలే హాలిడేస్ కి
కేదు
ఎందుకు
ఇంటిగానే పనుకున్న
మ్మ్ అదే చేయ్ మరి
టే చేస్తా మరి ఏం చేయాలి మరి
మ్మ్ హ్మ్
ఎక్కడ వెళ్ళాలి
ఎక్కడైనా వెకేషన్
నువ్వు రా వెళ్తా
సరే వస్తా ఎగ్జామ్ ఎలా రాసినావ్
మంచిగానే రాసిన
మ్మ్ హూ అన్ని సబ్జెక్ట్ మంచిగా ఎల్లింది
ఆ ఎల్లింది గానీ అకౌంట్స్ లో కొంచెం పోయింది
మ్మ్
ఒక్క బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ కాలే
మ్మ్ చ
మ్మ్ ఇంక చెప్పు
మీరే చెప్పాలి
మీరే చెప్పాలి నేనేం చెప్పాలి
మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావ్
పండుకున్న ఇప్పుడే వచ్
హాలిడేస్ లో అదే పని
అదే పని మరి ఏం చేయాలే.
హు హ్
హుమ్
నీకు వచ్చా అండుడం.
హా
హలో
ఆ
చెప్పు హలో నాకు వినపిస్తా లేదు.
ఆయి
ఇగో ఓ ఆమసద్ కత హోచ్చే చెప్
ఉ ఆ చెప్పు
హ్ ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇంటర్. హలో మీ దగ్గర నెట్వర్క్ లేదా. హలో హలో
ఆ ఆ
హ్ ఇప్పుడు వినిపిస్తుంది.
హలో ఆ చెప్పు
నెట్వర్క్ లేదా మీ దగ్గర?
ఏమో లేదు అనుకుంటున్నా. ఆ వాయిస్ వస్తా లేదా?
ఇప్పుడు వస్తుంది. హలో
చెప్పు నువ్వు చెప్పు లేదు ఆ ప్రా వినిపిత్త లేదా
ఇనిపిస్తుంది. ఇ
ఆ
నువ్వు ఎక్కడ ఉన్నావు. హెలో
హలో
ఆ ఆ
మరి చెప్పు
అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో
ఇంటిగానే ఉన్నా
ఉమ్మ్ క మీ ఫ్రెండ్స్ తోటి ఏం ప్లానింగ్ లేదు వకేషన్ లో ఇనిపిస్త లేదు
చెప్ ప్పురా
నువ్ బయటికిరా హలో
తెలియదు ఫో మొబైల్ చూస్తున్నారు
దురే
మీ ఫ్రెండ్స్ తో నేం ప్లాన్స్ లేదా వకేషన్ లో నాకు ఏం వినిపిస్తలేదు కుత్త రాచ్చసుమార్ వస్తును హలో
లు లేడు
ఆ చెప్పు చెప్పు చెప్పు హలో చెప్పు చుప్పుర చిన్నై హలో కెన్